హలో
హలో
చెప్పక్క
ఏంచేస్తున్నావు తమ్ము
ఏముందక్క ఖాళీ ఇప్పుడే తిని కూర్చున్నా హ్మ్ ఇప్పుడె తిన్నక్క నువ్వక్క
తిన్న తమ్ము మ ఎంకురా
మాది దోస టమాట అక్క మీదక్క
మాది బీరకాయ తమ్ముడు
కాకా
బీరకాయ బీరకాయ తమ్న
తిన్నావా అక్కా కడుపునిండా
కడుపు నిన్న పుష్టిగా ఇప్పు డే తిన్నా
తిన్నారా ఇంతకీ ఏం చెస్తున్నారు ఆమ అన్నా గిట్ల
ఏం తమ్ముడు
మా అన్న మీ పిలగాడు ఏం చేస్తుండు అక్క
మా పిల్లగాడు వండుకున్న తమ్ముడు
మీ పాపాక్క
నా బిడ్డ లేదు తమ్ముడు మా అత్తమ్మ మా మామయ్య మొన్న వచ్చిరూ
ఆ
ఆ మొన్న వచ్చినప్పుడూ నేను పోత పోత అని ఏడ్చింది తమ్ముడు
ఇ గువ గుండు ఆమె ఆమె నా అక్క
ఆ ఉంటా మరి అది వచ్చింది ఉండు పుడు తరువాత పొదువులే అనినంటే
ఆ మళ్ళీ ఎప్పుడు తీసుకొస్తార అక్క
మా అత్తమ్మ మా మావయ్య గారు వచ్చినప్పుడు తీసుకొస్త తమ్ముడు మా అత్తమ మా మాయ గారు రేపు వస్తున్నారు తమ్ముడు
ఈ మధ్యలొ మీ పాపది పుట్టిన్ రోజు ఉన్నది అనుకుంటా మరేం లేదా కమ్మాకు
మా బిడ్డ పుట్టిన రోజునాడు పిలుస్తం తమ్ముడు దావతిస్తాం తమ్ముడు
బిర్యానీ తెప్పియండి అక్క తిందాం అందరం కలిసి
సరే తమ్ముడు ఖచ్చితంగా తెప్పిస్తా గాని నువ్వో నేనా అన్నను మీ తాతయ్యను మీ డాడీనీ మీ అమ్మను మీ అక్కను మీ చెల్లెను అ అందర్నీ పట్ పోనీ రా తమ్ముడు నా బిడ్డ దావత్ కి
అట్లయితే ఖర్చు ఎక్కువైతది అక్క ఎట్ల అయితే
ఖర్చు గురించి పెట్టేటోళ్ళకి లేని బాధ నీకెందుకు తమ్ముడు
మల్ల నువ్వు ఎవరు ఎవరిని అడుగుతావు మాకు తెలుసు కదా అక్క
నీకెందుకు తమ్ముడు నేను ఎవ్వరనన్నా అడుక్కుంటా తమ్ముడు నీకు ఎందుకు తమ్ముడు మేము మీరు మా అంటే బిర్యానీ తంసప్ తాగుతరు అంతేగా తమ్ముడు అంతకుమించి ఏమి ఉండదు తమ్ముడు నాకు తెలుసు ఏమి ఉండదనీ
మా మా కోడల్ నేను కూడా ఏదో ఒక గిఫ్ట్ తీసుకో దొరకలె ఆక్క బహుమతి
సరే మీకు ఇష్టం ఉన్న బహుమతి తేయడం మీ మీ ఉద్దేశం అది మీ మీకు కావాలని చెప్పి తెచ్చుకోండి లేకుంటే లేదు తేయాలని మేము అడగం అలా ఎందుకంటే అది మా పద్ధతి కాదు తేవడం మీ పద్ధతి కూడా కాదు పద్ధతి అని కాదు నువ్వు అదనికాదు ఇదనికాదు గాని ఇష్టంముంటె తే తమ్ముడు లేకుంటె లేదు తమ్ముడు తీసుకురావాలని మీమెం వంటలేము తమ్ముడు
తీసుకొస్తాం అక్క మాకు తేవాలని ఉంట
తీసుకురాకున్నా మేము అనుమతిస్తాం రావడానికి మేమే ముందువడి పిలుస్తాం
మళ్ళీ అందరు ముందట నా బహుమతి ఏది మామయ్య అని అడిగితే ఎట్లుంటది అక్క
అవునా తమ్ముడు
మల్ల పరువు పోతది ఇది కాదక్క అందరు ముందట
అయినా మనసు అట్లేం అడుగది తమ్ముడు మనసుకి మేము పద్ద మా పాపకి మేము పద్ధతిలో వేంచినం అట్లేం ఉండదు తమ్ముడు
మా అక్క కూడా ఉంటది అక్క మా అకోల్ల బిడ్డలు కూడా మంచిగా ఉంటారు మా అకోల్లా బిడ్డది కూడా జూన్ త మూడో తారీకు
అయ్యో ఎందుక ఏడుత్త ఉన్నావు ఇన్ఫర్మేషన్ మాకు చెప్పాల్సిన అవసరం లేదు వచ్చలే ఉందంటే సరిపోద్దు ఎందుకకి
ఆ ఇంకాక ఏం చేస్త సరే మీ మమ్మీ డాడీ మీ అమ్మ నాన్న వాళ్ళు
మా అమ్మ నాన్న మల్ల మా అమ్మ నాన్న ఇక్కడ ఎందుకుండరు వాళ్ళ ఇంట్లోనే ఉంటారు
ఎల్లరాక్కా
పనికెళ్ళాడు మా నాన్న పొద్దునే ఇక్కడికి వచ్చాడు అన్నమొండు అయినాడు
మ్మ్ తిన్నరా అన్నం
ఇంగ్యా అన్నమొండన్నడు గారు అన్నమొండి కీబొండిన దడబ్బ మా డాడోతండని అప్పుడే బట్టల్ పిండిన బోల్ దోమిన అప్పడికప్పుడు అంత ఆగ మగం పన్జేసుకున్న మా డాడా
నిండన్ నిన్న మటన్ వండరాక్క
మటన్ ఒండి నిన్న మారు వేదుదున్నాదు చియం
తినోచ్చరాక్క మీరు
అ మే రాత్రే పోయి తినోచినం. నేను, మాయన, నా కొడుకు
మాగి ఎప్పలే అక్క మరె
ఏం పోతాం. మనన్ ఇక్కడ్ లేవ అనుకుంటా. అప్పుడు మీ ఇంటిపోనవ్ అనుకుంటా మేం రాత్రి చాలా చెప్ ఓ, మాయతోనిపడ్డా మా అవుదు మీ ఇంటికి ఏం వద్దు. ఆ, ఆ బా, నా కొడుకు కోసం రమ్మంటే, నాక్ ప్పుడు తెలుసుకున్నా రమ్మంటే మాధ్యానం మీ అమ్మ రాలేదు ఏమొద్దు నువెల్లడానికి విళ్లేదు వెళ్తే నువ్వు ఒక్కదానివేళ్ళి తిన్రావళి లే నువ్వు అవసరం లేదు అది ఇది అని ఆ గొడవపడ్డాడు గొడవ పడితే ఆ నేను గూడా గొడవ పడ్డా ఇంగ రాత్రి తొమ్మిదిన్నరై ధర్నీ నాకు అన్నం బెట్టు నేను తింటా అన్ అన్నాడు మా ఆయన
హు
అంతే ఇంగ అప్ ప్పుడు అన్నం బెట్న అన్నం బెట్నా పప్పేస్నా మామిడిపచ్చడేస్నా తిన్నారు తిన్నాడు కొంచెం దిన్నాడు అయ్యో నువ్వ్ దిందువ్ దా అన్ అన్నడ నేన్ దినను నాకు అవశ్రమేలే కడుప్నిండిపెంది నాక్ ఎక్కడ వున్న తినల్పిస్తుంది గదా ఆ మొన్న తీర్థం పోతే తీర్థం తన కూడా ఎవరధోని మాట్లాడడు తినగుండా ఎస్సీరు ఇప్పుడు కూడా అట్నేతాడు. నేన్ తింటే ఎవరికి పట్టేకుంటది తినకుంటే
అప్పుడు మీ తాముడు బద్లాడిండు గా అక్క మరే తిన్ అనీ
మా తమ్ముడు బద్లాడిండు గానీ బద్లాడ్ లేదన్ నవ్ కూడా స మే
బర్లడదగాట తిన్న రా కమ్మీర
అవును తమ్ముడు మా తమ్ముడు పగ మొదటిింద ఆ
ఇలా పొద్దుగాలా గ తాత ఒక తాతను ఒక అమ్మ ఇద్దరు కలిసి ఎటు పోతున్నారు అక్క
అవునా తమ్ముడు
మీ ఇంటికాడా ఉంటారు విష్ మీ ఇంటి పక్కన ఉంటారు చూశారా అక్క
ఆ
ఉ మా తాత వాళ్ళు
అని చిన మా ఫ్యా మా కుటుంబ సభ్యులు అవి కొంచసం గడుగు అందే అదితది తప్పుడు
కొద్దిగాల తాతయ్య అక్కడ కుర్చీల మీద కూర్చున్నాడు ఆ పాపమ్మ అండి ఇంటి ముందు నుంచి చెళ్తుంది
ఆ
నేను మాల్లోని ఎత్తుకొని కూర్చుంటే చూసుకుంటే చూసుకుంటే వెళ్తుంది
అహ తమ్ముడు
మ్ నేను మా అక్కా చెప్దాం అనుకున్నా మర్చిపోయినా
అవునా మీ అందరితో నేను బయట ఇప్పుడు కూస నతా ఉండు మరి
ఆ ఆక్క
ఇప్పుడు ఊసున్నామ అలోన ఎత్పోం
మాళ న ఎచ్చుకొని ఫోన్ చేసినప్పుడు అక్క
ఫోన్ చేసా అప్పుడ ఆహా అవునా మ అప్పుడా
చూసుకుంటే చూసుకుంటే వెళ్తుంది
అ మమ్మ పోతన్నా చట కూడాడ పోతన్నా
ఆ తాత కుర్చి మీద కూర్చున్నాడు ఈ అమ్మ మన రూమ్ ముంద ఇంటి మా ఇల్లు ముందు నుంచి ఇలా వెళ్తుంది
అవును ఓ బాగా వచ్చింది తమ్ముడు
ఆ ఇప్పుడు వచ్చాడక్కమ్మా బావా
ఓహ
తిరిగి తిరిగి అలసిపోయి వచ్చాడు మా బావ
తిరిగి తిరిగి అలసిపోయి వచ్చిండా
ఆ
ఎటు వెళ్లాడు మీ బావ ఇంతసేపు
చేతిలో బండితాళం తిప్పుకుంటూ తిప్పుకుంటూ తిప్పుకుంటూ వచ్చాడు
అవునా
ఉ బండి ఎండకి పెట్టాడు
ఆ తమ్ముడు
నీడకు పెట్టకుండా ఎండకు పెట్టొచ్చాడు బైకు
ఎప్పుడు
ఇప్పుడు మళ్ళీ ఎక్కుదామంటే బండి సురసుర కాలుతుంది సీటు
అవునా ఎక్కడ మా మీ ఇంటి ముందు పెట్టిండ తమ్ముడు బండి
ఆ యాపా చెట్టు ముందట పెట్టాడు
అక్కడ పెట్టిండా ఇక్కడ పెట్టిండా తమ్ముడు అక్కడ పెట్టిండా తమ్ముడు ఇక్కడ ఇక్కడ వేట్టిండా అంటన్న
ఇటు సైడ్ అక్క ఇంటి ముందట
ఆ తె రేపు చిన్న గొడవైంది తమ్ముడు ఇగో అళ్ళకిళ్ళకి అయిందట
అందుకే అక్కడికి వెళ్ళాడా అక్క
ఎక్కడికి తమ్ముడు
ఎక్కడ గొడవ అక్క నువ్వు అనేది
ఇంసేపు ఇంటనకాల గోడ కడుతుంటే గొడవైంది తమ్ముడు మరి వాళ్ళ ముందు వెళ్తే వాళ్లేమన్న అంటరని ఇటు పెట్నటున్నారు
అవును అవును అది కూడా కరక్టే సరిగ్గనే
అందుకని పెట్టింది అనుకుంటాను మరి సడన్ గా అంటే పోరపాటున వచ్చిన కదా అని సరాసరి ఇక్కడ పెట్టిండ తమ్ముడు అట్లా కూడ తెలియదు
ఆడ వెడితే మళ్లీ గొడవ అయిపోద్ది కదా అక్క
ఎ తమ్ముడు అర్థం కలే తమ్ముడు
అటు బైక్ అటు పెడితే బండి
ఆ
మళ్ళీ ఏమన్నా అనుకుంటారు కదక్క వాళ్ళు
అంది అనుకుంటారని ఇటువైతేవుతా అ ఉంటాము కదా
కరాబ్ ఉందిగా అండి అక్క
అవునా
అత్త దుమ్ము దుమ్ము
దుమ్ము ఉంది తమ్మి సీట్స్ గిన అంత మంచిగుంద తమ్ముడు
ఉమ్ అంత బాగానే ఉంది బండి కడిగి పియాలి అక్క ఓసారి
నువ్వు ఉన్నావుగా తమ్ముడు మరి కడగకపోయినవ్ మీ బావా నువు ఉన్నారు లే
పైసా ఆ డబ్బులిస్తే కడిగిపిస్తా డబ్బులు డబ్బులు ఇస్తా త కడిపిస్తా
ఓఅక్క దగ్గర మర్ది డబ్బులు తీసుకోవడం అనేది అసలు పద్దతి కాదు
బిర్యానీ తెచ్కోని తినాల అప్పిట్లో
పైసలున్నోళ్లు ఏదైనా తింట్టారు
మేము పైసలు ఉన్నాయా అంటే మా అక్కకు పెట్టాం మా అక్క మేము
మీ అక్కకొ తమ్ముడు మీ అక్క తినకె తెచ్చుకుంట అన్నావ్ గదా తమ్ములు అంటే ఏమి
సాయంత్రం చేపితాలే
బిర్యానీ బిర్యానీ తో పాటు సాంబారు సాంబార్ తో పాటు మజ్జిగ మజ్జిగ వేడి వేడివి
మ్ ఇంకా అలా పులిల దగ్గరే వద్ద తమ్ముడు హుమ్ చాలా చాలా సంతోషంగా అనిపిస్తవునది ఏం జెస్తా ఉన్నావ్ తమ్ముడు ఎక్కడ ఉన్నావ్ ఇప్పుడు
ఇంటి ముందు సిపూర్రూపుల్ నవకుండ కుసన్నాక్క
హ మొత్తమ్ పని పాట లేనట్టుంది పాపం
పనిపాటి లేకనేగా సిపూర్ పుల్ల నోట్లో వేసుకున్న పని బంద్ చేయారు క్క ఇక్కడ గాదు ఏదో అఔట్ ఆఫ్ స్టేట్
సరే తమ్ముడు మాక్ చెప్పినవ్ కాద ఇతము ఉంటాను మ
ఆ
మా పిల్లగాడు ఏడుతండు తమ్ముడు ఉంటానా తానా తిను తమ్ముడు మంచిగా తిను మంచిగా ఉండు